హలో వినిపిస్తూ నమస్ కరమండి వినిపిస్తుందా? తిన్నార? ఆ తిన్నామండి.
మం తిన్నండి ఇప్పుడేమ్
అవునా ఏం కూరండి
చారండి టమాట చారు
అవునా అండి నంచుకేం లేదా అండి ఓన్లీ టమాటా చారుయేనా
చికెన్ ఉండే కొంచం
ఉ
చికెన్ ఉండా అండి
చికెనా
ఉమ్
మాది ఉడుకబెట్ మాది ఉడుక బెట్టిన ఎగ్ ఎగ్ అండామండి ఇప్పుడు
హుమ్ ఉహు వాళ్ళు అంతా ఏంచేస్తున్నారండి?
ఏం లేదండి బయట అలా గాలి వస్తుంటే కూర్చున్నామండి చల్లగాలికి
ఓ
అవునండి మీ వాళ్ళు
ఏ ఏమి లేదండి పొనువెట్టిన అన్నం తింటున్న
అవునా అండి తినే కోసేపు వాకింగ్ చేసి పడుకుంటారు కావ చ్చు
ఆ
ఉం
నీళ్ళు
అర్థం కాలేదండి
మా అమ్మ గారు ఇంట్లో లేరండి మే ముగ్గురమే ఉన్నం
అవునా ఎటు ఎళ్లారండి
మా మామయ్య వాళ్ళ కూతురికి పెళ్ళండి ఫస్ట్కి
అవునా ఇప్పుడే ఎళ్ళారా అండి ముందు
ఇప్పుడే ఎల్లారండి
మరి అన్నిడేస్ మీరు అవునా మరి మీరే చేస్ తరే ఇప్పుడు వంట ఇంట్లో పనులన్నీ
ఆ ఇంట్లో పనులన్ని నేనే చేస్తా అండి వంట డాడీ చేస్తడు డాడీ కుదురకపోతే ఏదైనా కుకింగ్ నేనే చేస్తా
మీరు మొత్తానికి రాదా అండి మీకు
అంటే పర్ఫెక్ట్గా రాదండి చేస్తే ఎవరు తినరు
అవునా అయ్యో యూట్యూబ్ లో చూసి నేర్చుకోపో. నేర్చుకుని ఏపోయారు.
అట్ల నేర్చుకుంటున్నా నే ఏ తప్ప ఎవరు తన్నారు ఎవరికి నచ్చదు.
అయ్యో చేస్తంటే చేస్తుంటే, ఏదో ఒక రొజు తింటారులేండి, మీ వంట కూడా. మరి ఇప్పుడు మీ నాన్నగారే అన్నారా అండి.
అవునండి.
మీర ఎప్పుడు వెళ్తున్నారు మరి పెళ్ళికి.
రేపు ఎల్తా అండి నేను.
అవునా.
ఆల్రెడి ఎంగేజ్మెంట్ అయింది నిన్న, ఎల్ సివొచ్చిన. మళ్ళీ రేపేల్తా, నిన్ననే వొచ్చిన అండి.
కొత్త బట్టలు కొనుక్కున్నారా అండి
ఆ కోనుకున్నమండి మొన్ననే షాపింగ్ చేసినాం ఎంగేజ్మెంట్ అయిపోయిన తెళ్లారే
ఏం కోనుకున్నారు
చీర ఉన్ను లంగ ఓని కొనుక్కున్న అండి
రెండు ఏసుకుంటారా అండి పెళ్ళికి
అంటే పెళ్లి రోజు ఏమో చీరండి రెండో రోజు డిన్నర్ ఉం అది గద. రిసెప్షన్ లాగా, ఆ రోజేమో, చీర కట్టు. ఉంటా.
రెండు రోజులు, ఒక రోజు లంగవనా అండి.
ఇలా లావుగండి.
ఉమ్ మరి లేహంగ టైప్ అన్న, ఫ్రాక్ అన్నా కొనుకుంటే, అయిపోగదండి.
చాలా ఉన్నాయండి ఇంట్లో లెహంగా సీట్లా అవిే వేసుకోవట్లేదు, అందుకని ఈసారి కొంచెం అ డిఫరెంట్గా ఉండాలని, శారీ ఉన్న హాఫ్ సారీ, తీసుకున్నా.
అవునండి, ఎంతయింది ఏంటండి ఖర్చు.
మూడువేలు అయిందండి, మొత్తం, మూడు అ హ, నాలుగు వేలు ఏమో అయిందండి, దగ్గర దగ్గర.
రెండింటికి గలిపా అండి.
ఆ రెడిటికి గలీపు.
తక్కువయిందండి.
తక్కువయింది, ఆ మర్చిపోయినండి, చీరకి ఏమో పదిహేను వందలు అయింది, లంగావోణికి ఏమో రెండు వేల ఐదు వందలు అయింది, ఎక్కువనే అయింది,
అవునా అండి ఫోర్ థౌజండ్ అంటే. నాలుగు వేల వరకు అయింది, మళ్ళీ కుట్టించినందుకు ఐదు వందలు కావచ్చు.
అ.
బ్లౌజ్.
మామయ్య వాళ్లదే.
ఏంటండి.
ఖర్చు మొత్తం మనది కాదండి, మామయ్య వాళ్ళదే.
ఓకే వాళ్ళ కొనిచ్చారా అండి మీకు.
ఆ అవునండి.
అవును. మరి ఇంకేంటండి.
. ఇప్పుడేళ్తారండి మరి కాలే. కాలేజ్కి.
వెళ్తానండి మెల్లిగా, ఇంకో వారం ఉండేసి ఎళ్తాను అనుకుంటున్నానండి, మధ్యలో ఏమన్నా పని ఉంటే, ఇగ ఎళ్ళడం అయితదండీ.
ఏం చదువుతున్నరండి, ఇప్పుడు మీరు.
నేను బీటెక్ అండి
అవునా ఏ ఇయరండి
ఫైన్లియర్ అండి
ఆవున
అవునా మీరు
నేను థర్డ్ ఇయరండి
ఏంటి
డిగ్రీ అండి.
ఆహా మీది కూడా అయిపోయిన. అంతేగా అండి.
హాయ్ అండి
అవునా ఏం గ్రూప్ ధీసుకున్నారు
బీ జెడ్ సి తీసుకున్నాను
అవునా పరీక్షలు ఎప్పుడున్నాయండీ
పరీక్షలు మే నెలలో ఉన్నాయండి
హ్ మ్ అయిదు నేలలాల ఎగ్జామ్స్ రాష్ణంకే మొత్తం ఇంట్ దగ్గరే అండి ఇగా జాబ్ జుసుకోల అంతేనా
ఆ అంతే అండి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ
హ్మ
ఏదైనా జబ్ చూసుకోలనుకుంటున్నడి
అవునా అక్కడే చేస్తారా హైదరాబాద్కోచ్చి చేస్తారా
హైదరాబాద్ వస్తా అండి
అవునా
హ్మ ఎగ్జామ్స్ అయిపేన్ తర్వాత అంతే అండి అంటే మా తమ్ముడు కూడా అక్కడే ఉంటున్నాడు ప్రజెంట్ ఐతే
అవునా మీ తమ్ముడు గారు ఏం చేస్తుంటారు
మా తముడు ఇంటర్ అయిపేందండి లాంగ్ టర్మ్ తీస్కున్నాడు
దేనికి ఏం సెట్
అవును ఏం సెట్ అండి
అవునా అండి
హ్మ హ్ మంచి కళాశాలలో చేరాలనుకుంటన్ కావచ్చు అందుకే ఎక్కువ సమయం దిస్కోన్ రాస్తున్నట్టున్నారు
ఉ అవునండి
హ్ హు మరి మీరు ఎందుకు చేయలేదండి బీటెక్ డిగ్రీ సైడ్ వెళ్లారు
అంటే నీట్ ఎంసెట్ రాసిన సీట్ వచ్చింది కాగానీ చాలా దూరం వచ్చిందండి పంపించలేదు అంత దూరం ఇంకా కాంప్రమైజ్ అయి అవునండి ఎంసేట్ రాసా నీట్ రాసా
మీరు బైపిసియా అండి
ఆ అవునండి
ఉ హు
అడ
ఇంగ మనకి ఎదుంటదిరే అది జేస్తండే ఇగ
హ్మ కన్పించలేదు ఆడపిల్ల గదా అంత దూరం అని పంపించలేదండి సీటోస్తే ఎంసట్లో
అవునా ఇక్కడే హనమకొండలో చేస్తున్నారా
నే జేస్తున్నా ఈ అమ్మ వాళ్ళకు దెగ్గర
మరి హాస్టల్లో ఉంటారా ఇంటికెళ్తారా
హాస్టల్లో నే ఉంటాం అండి
అవునా మధ్య మధ్యలో వెళ్తారా సెలవులు ఉన్నప్పుడు
నవ్వు ఉంటే వస్తా ఇంటికి
ఉహు ఆ
దగ్గరేనా అండి మీ కళాశాల పిల్లలు ఎంత కి వెళ్ళారు
లేదండి దూరమేనండి మాది కరీంనగర్ అండి మా కళాశాల హైదరాబాద్ అండి
అమ్మో చాలా దూరం కదా అండి
హు చాలా దూరం దూరం అండి అందుకే ఇంకా హాస్టల్ల్లోనే ఉంటానండి
ఎన్ని రోజులు ఒకసారి వస్తారు ఇంటికి
ఇంకెప్పుడు సెలవులు ఉంటే అప్పుడే అండి ఎప్పుడు నెలకు ఒకసారి రెండు సార్లున అయితే పక్కా వస్తానండి. ఏదైనా ఒక పండగలు ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఇంటి లో
అవున
ఇగా రావడము అయితుది
రా అండి మరి అందరూ
ఆ తిన్నామండి మీరు తినడం అయిపోయిందా అండి మరి
ఆ అయిపోందండి ఏ టైం పాడుకుంటారండి మరి
ఏంటండి
ఏ టైమ్ కి పడుకుంటారో అంటున్న
ఆయ పడుకోవడమే అండి ఎసేపు అలా నడక నడిచి పడుకోవడమే తిన్నాక వెంటనే పడుకోవద్దని అలా
అవునా
రోజచాలా తాలా త తాల నొప్పిగా కూడా ఉందండి అందుకే వాడుకోలతుంటాం
ఎందుకండి
ఆ ఇక పొద్దు నుండి ఆ పొద్దున్న నుండి ఇక ఫోన్ చూసాను ఎక్కువ పనులు ఉన్నాయ్ ఇంట్లో
అహా అవునా రీల్స్ చేస్తారా అండి మీరు
ఆ చేస్తానండి
అవునా బాగా చేస్తారా లేదంటే నార్మల్
కొంచెం కొంచమే చేస్తానండి మరి అంత కాదు ఎప్పుడో ఒకసారి అలా సందర్భం వచ్చినప్పుడే
ఫ్రెండ్స్ తోట ఫ్యామిలీ తోట
ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇక ఎవరితో కొన్ని రీల్స్ ఏదైనా నచ్చితే చేద్దామా అంటే చేద్దామ అంటే చేయడం అండి. మీరు చేస్ సరే అండి
ఆ లేదండీ చేయను
ఓనా డ్యాన్స్ రాదా అండి మీకు
అమ్మో పిచ్చండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు వస్తదండి.
అవున మరి చేయక పోయర రీల్స్
అమ్మో హస్బెండ్
అవున అండి
చేస్తర అండి మరి డాన్స్
ఆ కొంచెం కొంచెం అండి
హా కొంచెం కొంచెం
కనీ బయట ఎక్కడ చేయ అండి ఓన్లీ ఇంట్లోనే బయట చెత్తే నచ్చదండి మా ఫ్రెండ్స్ కి మా ఇంట్లో సరే అండి మరి తింటున్నాను హ హ ఒ ఓకే పడుకో